అ ఆ వినిపిస్ వినిపిస్తుంది కదా
హలో
హలో
గుడ్ ఈవెనింగ్ అండి
ఆ గుడ్ ఈవినింగ్ బావున్నారా ఆ గుడ్ ఆఫ్టర్నూన్ బావున్నారా
ఆ మీరు బావున్నారా
ఆ మేం బాగున్నామండి తిన్నరా
ఆ తిన్నాం ఇప్పుడే తిన్నాము
అవునా ఏం కూరండి మరి
మాది ఫిష్ కర్రీ అండి
అవునా ఎ ఎట్లా చేస్తారో మాకు చెప్తారా మేము కూడా చేసుకుంటాం
ఆ చెప్తాను ఫస్ట్ ఫిష్లు చెరువు నుంచి తీసుకు
అవునా
తీసుకొచ్చినాక వాటిని కొంచెం వాటి మొత్తం పైన పొట్టు మొత్తం తీసేయాలి ఉప్పు తోటి క్లీన్ చేయాలి మళ్ళి వాటి తోకలు రెక్క రెక్కలు అవన్నీ తీసేసి కట్ చేయాలి
ఆహా అయితే నేనేమో కారము వేశి ఫ్రై చేయడం దెల్సు కని కూర చేయడం తెల్వదు అన్నట్టు అందుకే అడుగుతున్న ఇట్ల
ఆ ఓకే ఒకే కట్ చేసిన్ తర్వాత ఆ వాటిని మళ్ళీ సాల్ట్ వేసి రుద్ది కొంచెం మంచిగ నీట్ గా అ స్మెల్ రాకుండా కడుక్కోవాలి
ఔనా
కడుక్కున్న తర్వాత ఫస్ట్ మనం చింతపండు నానబెట్టి ఆ, ఉల్లిగడ్డా కొంచెం ఎక్కువేస్తే గ్రేవీ ఒస్తది
ఆ
ఉ ఉల్లి ఉల్లిగడ్డలు కొంచం ఒక రెండు, మూడు కట్ జేస్కోని ఫస్ టు మనం నార్మల్ కర్రీలెక్క పోప్ చేస్కున్నంక ఆ చింతపండరస్ సాన్ని చిక్కగా పిండి ఫస్ట్ రసం మర్గబెట్టాలి
పుల్సు చేస్తారు గని ఎట్లాంటే చింతపండు తోటె చాపల పుల్స అని అంటరు అట్లా చేస్తరు
ఆ అ ఇప్పుడు ఇది గుడా పుల్సే అండి ఫస్ట్ పుల్సూ ఆ రసాన్ని మరిగేదాకా ఉమ్ ఉంచి తర్వత ఫిశ్లిక కడిగిన ఫిష్ల వాటి కొంచం సాల్టు అ అల్లం
ర్థమైంది మరీ ఇవ్వి రెండ్రోజుల ఇట్ల నిల్వ ఉంటదా
అట్లా పుల్సైతె ఎండకాలం ఉండదండి ఎండాకాలం ఉలిగడ్డ ఎత్తం కాబట్టి కరాబ్ ఐత తది నార్మల్ టైమ్ లో ఉంటాయ్ టూ డే టూ, త్రీ డేస్ ఉంటె
చాపలనంగనే కండ్లకి మంచిది చిన్న చిన్న పిల్లలకి అన్నీ వెట్టాలి అని అన్ టరు అది
విటమిన్ ఔను విటమిన్ ఏ ఉంటుందండి అది ఫిష్ చిన్న పిల్లలకు మం చిది పెద్దవాళ్ దిన్నా మంచిదది
ఔనా క అంటే ఎవరైనా కన్నాప్రిరేషన్ చేపిచ్చుకున్నా కండ్లు సైట్ ఒచ్చినా వాళ్ళకి తినండి తినండి అని అంటూ ఉంటారు అని తెల్సు చాపల కూర అనంగనె అవే గుర్తొస్తయ్
అవును చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు చికెన్ వాటిక ఏమో చూ ఇంజెక్షన్స్ వేసి పెంచుస్తారు కదా ఇ నార్మల్ గా వాటి లో పెరుగుతాయి కాబట్టి వీటికి ఎక్కువ
ఇనప ఆ అవును అవును
ఆ మంచిగా ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఆ హెల్త్కి మంచియి
ఆహా బకు ఎండకాల లా చూడ ఎండకాల మనంగానే గుర్తొస్తాయి కదా ఏ అంటే పండ్లు అట్లా ఏమన్నా ఉంటే మీకు దొరుకుతాయి అవన్నీ
మాకు ఇక్కడ పండ్ల అంటే ఆ ఇక్కడ మా మాకు మార్కెట్ దగ్గరే
మ్
ఇ వాటర్ మిలనూ మళ్ళీ కర్బూజ
ఎండాకాలం అవే తింటారా అండి మీరు అవునవును నా నాక్ చాలా ఇష్ ఇష్టమండి వాటర్ మిలన్ మా నాన్న రోజు వారంలో మూడ్ నాలుగుసార్లు తెస్తాడు ఇంటికి
అవును అది మంచిది చల్లగుంటది కడుపులో మంచిగ ఆ మంచిఅనిపిస్తది
మరి మీరు ఇంటి దగ్గర చెట్లు పెంచడం అలా ఏమైనా చేస్తారా?
మాకు ప్రస్తుతానికి లెమన్ ఉన్నా లెమన్ ట్రీ ఉన్నాదంతే వేరే ఏం లేవు ఇక్కడ పెట్టినా కూడా కోతులు ఉంచవు కోతులు చానా ఉ
అయితే మా కాలేజ్ లో మామిడి కాయ చెట్టు అట్లా దానిమ్మ చెట్టు కూడా ఉంటది దానిమ్మ చెట్టుకి పువ్వులు పూసినాయండి ఈ రోజే కానీ ఎప్పుడు కాయలు అయ్ తయో ఎప్ ఎప్పుడు మేము తినాలో అవన్నీ
వంకాయ చెట్లు ఉన్నాయి అయి పూత పూసి ఇప్పుడే చిన్నయి కాయలు
ఆ చిన్న చిన్న కాయలు అయితున్నయి కానీ కొంచెం లడ్డు కాంగనే ఎవరో కలు తీసుకుంటరు మేము పోదామనే సరికి
కొంచెం పెద్దగై
అవునవును ఉగాది పచ్చడా మీకు చేయడం తెలుసా మామిడికాయతో చేస్తారు అ
ఆ ఆ తెలుసండి అదిగా తెలుగు వారీ సంప్రదాయం గదా
అవునవును కానీ మనం న్యూ ఇయర్ కూడా ఒకటి చేసుకుంటాం మళ్ళీ ఉగాది అని ఎందుకు మళ్ళ
అంటే న్యూ ఇయర్ అంటేనేమో అది ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ఉ ఇక్కడ నుంచి చేయ్ పోయినప్పుడు అది వాళ్ళు స్వతగా ఏర్పరచుకున్నది.
ఆ అవునా
తెలుగు సం ఉగాదంటేనెమో తెలుగు సంవత్సరం మనకు ఉగాది. ఆ సంవత్సరం. ఎండింగ్ అయిపోయి న్యూ న్యూ ఇయర్ లోకి అడుగుపెట్
అవునా మీరు మరి కొత్త బట్టలు కొనడం అది జరిగిందా!
ఆ మొన్ననే షాపింగ్ పొయొచ్చినాం పిల్లలకి తీసుకు పున్నమాగింగ్
అవునా నాకు కూడా షాపింగ్ చేసేది ఉంది మీరు ఒకవేళ సహాయం చేయగలుగుతారా. ఈ విషయంలో అంటే ఏది సెలెక్ట్ చేయాలో నాకు అర్థం అయిత లేదు. ఏది చీర కొనాలో, ఏ డ్రెస్ కొనుక్కో వాలో.
ఊ ఈ సమ్మర్ కాబట్టి కొంచెం ఇగ కాటన్ అయితే బెటరు
అవునా కాటన్ డ్రెస్సులయినా కాటన్ వి ఏమైనా సంబంధించిన మీకు కేమనా తెలిస్తే నాకు లింక్ అట్లా పంపండి. మీంత్రా యాప్లకు వె ళ్ళైనా ఏదైనా చూసి నాకు పెట్టండి. నేనయినా కొనుక్కుంటా వాటిని పండగ వరకు వచ్చేలాగా చూసుకుంటా
అవును మీ స్టడీ ఏంటిదండి
నెక్స్ట్ వారం ఒక ఎగ్జామ్ ఉంది. దానికి చదువుకుంటున్నా బీటెక్ అయిపోతది.
అవునా ఆహా
అయితే ఒక ఎగ్జామ్ ఉందండి. దానికి చదవడం ఎలా చదవాలి. ఇక్క నుంచి చదువుకోవాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో అర్థం అవుతలే. గణితం అనేది ఒక ఎగ్జామ్ ఉంది నాకు.
ఆ
అయితే మీకేమన్నా తెలిస్తే నాకు చెప్తారా
ఆ నాది కూడా గ్రూప్ మ్యాచే అండి కానీ కొంచెం పూర మాథ్స్ లా
అవునా అయితే మరి మీరు ఎక్కడి నుంచి చదువుతారు దాన్ని అని అడుగుతున్నా.
ఈ ఎక్కడి నుంచి అంటే ఇక ఫస్ట్ నుంచి చదువుతా
ఆహా
మెయిన్ మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా. మ ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ లో క్లిక్ అవయితది. ఈ క్వశ్చన్గా ఇక తిరు లేదు ఇదే ఇస్తరు అన్ని ఫి ఫిక్స్ అయిపోయి అదే దాన్నే చదువుకోవాలిగ.
అవునా ఇట్లాంటి క్వశ్చన్లు చదువుకోవడం వల్ల మార్క్ మనక్ మంచిగా వస్త
ఆ గైడ్స్ ఉంటాయి గదా లేకపోతే అవి చిన్న బుక్స్ ఉండే మేడం వాళ్ళు టిక్కులు పెట్టిస్తారు గదా మేన్వి యే ఇవి జావ్తే ఇవి రా ప్రిపేరైతే తాలు ఇన్ని మార్క్స్ వత్తయని అవే ఇగా రోజు ప్రిపేర్ అయికుంటూ ఉండాలి
అవునా అవును నాకు కూడా చెప్పిరు ఇలాంట్ కీ మంచి మీరు చెప్పడం వల్ల కూడా నాకు కొన్ని తెేలిసినాయ్ లేండి పాయింట్స్ ఇవన్నీ
హుమ్ అవి చౌకుంటే చాలు మళ్ళి వేర్ టివి కూడా చదువుతే మల్లి అవి ఇవి కన్ నువ్ జేయ్యి మనకు సార్ ఆ ఎగ్జామ్ లా గుర్తుండదు రాయగా
ఒకటే చదివినానే చదివిన దాన్నే మళ్ళీ రా చా ప్రాక్ చేయడం వల్ల మనకి అవే గుర్తుంటాయి ఎక్కువ హ్మ్ మ్
ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇదా ఉం
అవునవును
హ్మ్ ప్రాక్టీస్ చేస్తునే ఉండాలి. ఒకటికి రెండు మూడు సార్లు అట్లా చేస్తనే ఉండాలి. ఎగ్జాము పోయే ముందు కొంచెం మీరు మళ్ళీ బుక్ రివైండ్ చేయ్కుంటా
ఉమ్ ఉ కూల్గా కామ్గా ఉండాలి ఆ
కామగానే ఉన్ ఉండాలి మళ్ళీ బుక్ తీత్తే కన్ఫ్యూజన్ లా ఏం చూత్తారెమో అర్ధం కాదు టెన్షన్ ఇగా
అవునవును ఆ మళ్ళీ చదివింది ఈ ఈ క్వశ్చన్ ఆన్సర్ రాస్తాము ఆన్సర్ కి క్వశ్చన్ రాత్తము
పోతది
ఆ అవునండి
పోవద్దు ఫ్రీగ్ ఉండాలె మన కంట్రోల్ చేసుకోవాలిగ
అవును అర్థమైతింది మీరు మంచిగా చెప్తున్నారు నాకు మీరు నాకు ఇలాంటి పాయింట్స్ ఏప్ చెప్పడం వల్ల నాకు చాలా పెరుగుతుంది. మంచిగా మ్యాస్ చదవాలని ఇంకా కోరిక వస్తుంది.
అవునా
ఇంకా అండి మ్ మాకు మామిడికాయలు మొన్ననే మా నా మా తాత తెచ్చిండు మేము పెడదామనన్ కుంటున్నాం మరి ఇప్పుడు హ్మ్ మీకు మామిడికాయ పచ్చడా ఏమన్నా అట్లా తెలుసా మీకు
ఆ మామిడికాయ పచ్చడి బా ఇక ఇప్పుడు ఇగ స్పెషల్ కాబట్టి తిం బావుంటాద ఈ పచ్చడా ఎప్పటికి నిల్వ ఉండేటట్టు పెట్టు
అవునవును మా తాత నేమో ఒక యాభై కాయలు తె చ్చిండు మరి మా అమ్మ మా అక్కయ్య వాళ్ళకి నాకు హాస్టల్ కి అందరికి అంటే ముగ్గురు నలుగురు ఇండ్లళ్ళలకు పంపింయాలండి. మ
అవును ఆ
మీకు పంపిస్తారా మరి మా ఆ అయితే మామిడికాయ పచ్ చ్చడి అయితే ఏం ఉండదండి చాలా చాలా ఈజీ అంటారు కానీ నాకు తెలవదు అంతా మా అమ్మకే తెల్సు అవన్నీ కానీ నువ్ తగినంత ఆ తగినంత ఏయ్యాలని తెలుసు నూనె వాడతరు ఇంకా చి ఏదో పొడి ఆ ఆవాల పిండి ఇంకా మామిడికాయ కారం కారం తగినంత ఏదేదో చెప్తరు కానీ నాకు కూడా కరెక్ట్ గా తెల్వదు. తెలుసుకొని మరీ మీకు చెప్తా అండి
ఆ ఆహా నేను కూడా మా అమ్మ వాళ్ళు చేస్తంటే చూసి న కాని అంత ఇంత క్వాంటిటీ అనేది తెలవదు మనకు
మామిడికాయలు కొయాలి, హ్మ్
ఉమ్
చూసిన నేనుకూడ పెడతారు ఆ పెడతారు మీకు కాలిఫ్లవర్ తోటి అంటే ఈసారి చేసార అండి సార్ ములక్కాయ్ పచ్చడా
మేమ్ అవి చేయమండి మా సైడ్ అవి ఉ ఓన్లీ మామిడికాయ, ఉసిరికాయ, నిమ్మకాయ్
దాని గురించి మీకేమన్నా ఐడియా యా ఉందా
ఏంటి ములక్కాయ పచ్చడా
మా ఇంట్లో ఉసిరికా ఉసిరికాయలతో పాటు ఇవి కూడా చేసుకుంటాం అన్నట్టు ములక్కాయ పచ్చడ, కాలీఫ్లవర్ పచ్చడ, క్యాబేజ్ పచ్చడ ఆ చేస్తాం తింటాం, పచ్చడ పెట్
మ్ హు
బాగుంటదండి ఒక సారి మీరు కూడా చూడండి వండుకొని
ఆ ట్రై చేస్తామండి.
ఏం లేదు మనం అన్ని ఇట్లలో చేసేది ఏముంది కారం ఉప్పు ఎస్తాము మ ఆ ధనియాల పొడి ఆ ధనియాల పొడి కాదు ఇంకేమైనా పొళ్లు వేశి చేస్తారు. ఆ ఆ మెంతుల పౌడర్ ఆ మెం ఇత్తులు వేయించి పొడిగొట్టి పెట్టుకోవాలి, ఈ అంతే అన్నిటి కి పచ్చళ్లు అనంగానే నూనె కావాలి కారం సేమ్ అన్నిటికి కాపోతే బెండకాయలే బెండకాయ తోటీ కూడా ఫ్రై చేసుకుంటారు చా చాలా బావుంట
అవును అండి ఫ్రై చేసి ఇట్లా పచ్చళ్ళక్ క పెడతారు మాది
అవునవును మా దగ్గర బెండకాయ పచ్చడి వేట్టారు గానీ ఇవి పెడతరూ
వన్ మంత్ దాకా ఉంటది మంచినే ఉంటది హు ఓకే అండి థ్యాంక్ యు